వస్తున్నాండి నమస్త
చెప్పడి
ఈ రోజుంతా మనం ఇప్పుడైతే మనం వంటల గురించి మాట్లాడుకుందాం
ఓకే
మీరు ఒక వంట ఏదనా చెప్పండి
ఓకే మనకు మామూలుగా కొన్ని కొన్ని స్టేట్స్ లో కాని కొన్ని కొన్ని దగ్గర మనకి ఫైమస్ ఉంత
అవును
ఏ అదే ఫుడ్ ఐ మ్స్ గానీ మనం డైట్ చేసుకునే ఫుడ్ ఐటమ్స్ కానీ
అవునవును
లా నేను రాగి ముద్ద చేస్తా అంటే రాగి సంగటి అనమాట స ఫస్ మనమ నంటే అన్నం వండుతాం కదా కొంచెం వాటర్ ఎ ఉక్కు పెట్టేసుకుని అది కొంచెం బాగా ఉడికిన తర్వాత మ తర్వాత మనం చపి వసుకో
ఆ
అది కొంచెం వేడియిన తర్వాత మనం దాన్ని ముద్ద్దలా కోను
ఆ అదే అండి ఆ ఇప్పుడు న ఏం చెప్ ఒకటి మామూలు తెలంగాణలో సైడ్ అయితే బొబ్బట్లోనే ఉంటారు ఆ మాసడది మ హోళగలా మాతారు
ఓకే
అనేది ఫస్ట్ మనము ఆ కందిబ్యాలు మనం బాగా ఉడక పెట్టేసి స్ కోవాలి ఆ ఉడక గా దాంట్లోగా కొంచెం బెల్లం ఆడ్ చేయాలి, బెల్లం ఆడ్ చేసి రెండు ఉడక పెట్టేసేయాలి. సో బెల్లం ఎ సో గ్రైండ్ ఆ అంత ఆ తర్వాత అంతకు ముందే పిల్లి నానబెట్టుకోవాలి
ఓకే
ఆ మన పోవాలి దూరంగాన్ వస్తుంది సో దాంతో నానబెట్టేసేసుకొని అది వదిలేసా కోసేపు ఆ లోక మన్ ఈ బాళ్ అన్ని ఉన్ కుక్ బేట్టేసి న్ని గ్రైండర్ కన్నా మ మిక్సీ కన్నా వేయిన్ చేసేయాలి. వేయింన్ చేసేస్తే మనకు బాగా కొంచెం ముద్ద మాదిరి అంత అవుతుంది అది పిండి నాన్ ఆ లాద్ ఆ పిళ్ల్కు నా టత్ మనం ఒక చపాతికి ఎంత పెండ్ అయితే అంత తీసుకొని, దాన్ని ఇట్లా అనేసి పూరి లాగా అండ్ మధ్యలో ఈ పూర్ణం పెట్టేసి మామూలు చపాతి మాదిలు తిప్పేసి ఆయిల్ తోగాని నూనె నెయ్యి తో కాని కాల్. తా మన బొబ్బట్లు రెడీ
ఓకే మగానే మామలుగా టై మాన్ ఇలా రాయల్సీ స్టిజ్ జేస్కొని బ సోగా నేనా హాస్పిటల్ కి ఇద్దర్ తిరగాలే మురుమరాలు మురుమరాలు మనం ఫస్ నాన్ బెట్టేసుకోని పక్కన పెట్టుకోవాలి
మీ వాయిస్ లే సరిగా వినిపియట్లేద్ దగ్గర పెట్టుకోండి
ఆ మూర్ కురాల్ కోసం నాన్ పెట్టుకుంది అవి నానిన్ తర్ వాత్ ట్ పక్కకు తీసుపెట్టుకున్ మనం తాలింపు వేసుకోవాలి తాలింపు పుుట్ మనకు ఉల్లపాయ, పచ్చిమిరకాయ్, టొమాటో. వాంద్ గోల దో పోపేసేసి మినుములు తీసుకోవాలే మళ్ళీ తర్వాత అది మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకుని
హుమ్
తరవాత మనకీ పులుపుకి రెండు ఆప్షన్స్ అనమాట ఏదర్ చింత పండుగాని, లేదు అంటే నిమ్మ నిమ్మకాయ. ఏదో సరే పిండుకుంటర కొని
ఉం
మర్ మ కలుపు కొని వేయలే, దాంట్ల పచ్చిగా, పకోడీ గా బాగుంటది.
నే అయితే ఇప్పుడు చికెన్ కర్రి చెప్తానండి. కూర గ్రేవీ విత్ ఎక్కువ గ్రేవీ కావాలంటే గ్రేవీ తక్కువగాని చేసేసుకోవచ్చు. ముందుగా మనం ఐతే చికెన్ తి తీసుకొని దాన్నయితే అది మనకు నీస్ వాసన రాకూదుంటే కొంచెం సాల్ట్, టు పసుపు కడుక్కుని వేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఆ చికెన్. మనము కారం పొడి కొద్దిగా ఉప్పు కొంచెం పసుపేసేసుకొని బాగా కలిపేసి దానికి ముక్కలకి బాగా అంటుతుంది. ఆ లోపు మనం ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకుని, ఆయిల్ లో కేసి వేయించేసి కొన్ని పచ్చిమిరకాలు కొన్ని టమోటాలు అట్లా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి. మొత్తం కలిపేసి ఈ చికెన్ మా అంత కారంతో పూసింటామ్ కదా. దాన్ వేసేసి కలిపేసి మసాలాలు కొన్ని ఆ గరం. గరం మసాలా ధనియాల పొడి అండ్ ఇంకొంచెం కారంము సాల్ట్ యాడ్ చేసేసుకొని, మీరు బాగా కలిదిపేసి, కొత్తిమీర, కరివేపాకు. పుదీనా వేసేసి వాటర్ వేసేసి ఉడికిచ్చేస్తే మంచి చికెన్ బాగా రెడి అవుతుంది గ్రేవీ ఎక్కువాలికుంటే వాటర్ ఎక్వ వేసుకోవచ్చు.
ఓకే ఓకే ఉహూ ఇప్పుడు మనం ఇది కేసరి ఒకేసారి పాయసం చేసుకున్నాం. సో మనమైతే ఏం చేయాలంటే రవ్వ కేసరికి ఫస్ట్ నే నేత లో మనము వేయించుకోవాలి.
ఉమ్ ఉమ్
చేసుకుని తర్వాత మనం ఇప్పుడు మనం ఏ గ్లాస్ రబ్బ తీసుకుంటాం దానికి మూడుొంతులు నీళ్ళేసుకోవాలే
హుమ్
ఆ మూడు వంతలు నీలు తీసేసుకుని ఇది రవ్వ కొంచెం దోరిగ ఎగిన తర్వాత దాంట్లకి మనం నీళ్ళు అడ్డ్ చేసుకోవాలే అడ్ చెస్ కున్న తర్వాత మనకి నీళ్ళన్నీ మగ్గిపోయేదాకా ఉడికించుకోవాలి ఉడక కున్నాంక ఆ మనం ఏ కప్పు అయితే తీసుకుంటాం ఆ కప్పుకు సమానంగా చక్కర తీసుకోవాలి చక్కర తీస్ వేయంగానే అది కొంచెం మెల్ట్ అవుతుంది కదా చెక్కర తిర్లగా తయారవుతుంది దాన్ని కొంచెం కలిపినట్లల్ల మన కి హల్వారి అది చం కేసరి రవ్వ తయారైతుంది
అవునండి నాకైతే ఇక్కడ పరమాన్నాం అని మా సైడ్ చేస్తారు అదైతే చాలా ఇష్టము బెల్లము రైస్ తో చేస్తారు ఫస్ట్ అయితే మీకు ఎంత కావాల అనుకుంటే ఒక వన్ కప్ అనుకోండి వన్ కప్ రైస్ వేసేసుకొని బాగా కడిగి పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అ నాన్ పెట్ పెట్టెసుకొని గ్యాస్ మీద పెట్టేసేయాలి కొంచెం మీడియం లో పెట్టేసుకొని ఆది ఉడికిచేసి ఒక సెవెంటీ ఫైవ్ పర్సంట్ అది అలా ఉడికినంక సో మనం బెల్లం ఆడ్ చేస్తము బేల్లము నెయ్యి ఆడ్ చేస్తాము క యాలకులు అడ్ చేసేసి మంచిగా అంత ఉడికి నంక ఇంగ మాములు మనకి రైస్ అయి టైపోతుంది అనమాట సో అది తీసేసుకొని మనము దాన్ని ప్రసాదంగా కూడా పెట్టచ్చు అండ్ మనం కూడా తినొచ్చు అంటే స్నాక్స్ అనుకుంటా కదా అట్లా ఈ ఐటమ్ చేసుకొని తినచ్చు ఈవినింగ్ టైమ్స్ లో చాలా బాగుంటది టేస్ట్ కూడా శన్ ఎస్పెషల్లీ అంటే పూజలోకి చేస్తారు ఇ ఐటమ్ చాలా బాగుంటుంది స్వీట్ ఐటమ్ కదా ఆ అందరూ లైక్ చేస్తారు ఎవరు అన్లైక్ ఏం చేయరు బాగుంటుంది పర్లే
స ఇష్ట మన్న మ చేసి కొబ్బరి పచ్చడి చేస్తున్నాము కొ బ్బ పచ్చి కొబ్బరినే తీస్
మీ వాయిస్ బ్రేక్ అయితుంది
ఓకే మన్ కొబ్బరి పచ్చడి ఆ కొబ్బరి పచ్చడికి మనకి కొబ్బరి పచ్చిగా ఉండాలి పచ్చికొబ్బరి ఫస్ట్ కట్ చేసేసుకొని దాన్ని వేయించుకోవాలి తర్వాత మనకి టొమాటో గాని పచ్చిమిరకాయ్
హ్మ్!
కొంచెం జీలకర్ర వేసుకుంది.
హ్మ్!
ఆ సెపరేట్ సెపరేట్ గా మనం వేయించుకోవాలి. వేయించేస్తా. కొంచెం చింతపండు తీసుకుని. చింతపండు. ఫస్ట్ నానబెట్టుకొని. అవు న్న తర్వాత మనం ఫస్ట్ కొబ్బరి ఆ కొంచెం. నున్నగా వేయిచుకోవాలి.
హహ్మ్!
ఉ మిక్సి పట్టుకోవాల ఫస్ట్.
హ్మ్!
తర్వాత అందులోకి పచ్చిమిరకాయలు, టొమాటో. చింతపండు కొంచెం ఉప్ ఉప్పు. యాడ్ చేసుకుని. మిక్సీ పట్టుకోని.
హ్మ్!
మిక్స్ పట్టుకున్న తర్వాత మనం దానికి పోపు. అయిల్ పోపు వేయటం. బోంటది.
ఆ అంతెండి.
హ్మ్!
ప్రతి నయితే టమాటా రైస్ చెప్తా అయితే చాలా బావుంటుంది అది. అంటే, మనం బోర్ కొడుతుంది కదా ఒకోసారి రైస్ ఐటమ్స్ ఇస ఇది అట్లేమి ఉండదు. ఆ ఫస్ట్ అయితే మనకు ఒక త్రీ ఫోర్ టమాోటాలునేవి కట్ చేసేసుకొని, పచ్చిమిర్చి అండ్ ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని అలం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకొని పెట్టేసుకోవాలి. ఆ సో తర్వాత మనము పోపు పెట్టేసేయాలి నార్మల్ గా ఫస్ట్ ఆ అండ్ ఆనియన్స్ వేసేసి, పచ్చిమిర్చి వేసేసి, కొంచెం వేయించి అలం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, వేయి టమోటాలు కొద్దిగా మనము గరం మసాలా ధనియాల పొడి వేస్ అంటే మన ఇంకా కొంచము అంటే మసాలా బా టచ్ అవుతుంది నోటికి ఆ చాలా బావుంటుంది. అదైతే ఒక మనకు అంటే నార్మల్ రైస్ ఐటమ్స్ అయితే బోరు కొడతాయి. ఎక్కువ ఇదేం బోరు కొట్టదుచాలా బావుంటుంది. టొమాట్ రైస్.
ఓకే ఓకే నెస్స్ట్ మనము పలావ్ చేసుకుందాం పలావ్. ఇప్పుడు మీరు టమోట రైసు. పరగణ అద అదే పలావు పలవ్ కుడా అంత్ తె అండి ఫస్ట్ మనం ఆయిల్ పెట్టేసుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి స మనక్ నేయ్యి ఆడ్ చేసుకుంటే మనకు టేస్ట్ చేంజ్ అయితుంది
ఉమ్
దాంట్లోకి మనము బిర్యానీ ఆకు జీలకర లవంగ గాలు యాలకులు ఏసుకునేసి మ నం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటో వేయిచ్చుకోవాలి వేయిచ్చుకుని కొంచెం మనకు సాల్ట్ మనకి మనం ఇప్పుడు టూ కప్స్ రైస్ తీసుకున్నాం అనుకో మన దానికి సరిపడ ఉ ప్పేసుకోవాలి.
ఉమ్
ఇప్పుడు మనమూ దానికి బియ్యానికి మనం రెండు కప్పులు బియ్యం వాడుతున్నాం అంటే మనము రెండు కప్పులు క్లిక్కం కప్పు కు రెండు లేక్కన నాలుగు కప్పులు వాటర్ పోసుకుని బియ్య మెస్ కోవాలి
హు
ట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నామంటే
హుమ్
ట్లన తరువాత ఒ దాన్ని తినొచ్చు బాగు ఆ రైతా కూడా మన క్ బ ఆనియన్స్ గాని పెరుగు కల్ప కోన్ పెట్ క్ క్కున్నాం అనుకోండి మరి ఏమి కఖరీస్ లేకుంటే రైతతో తినేయ్యొచ్
అవునులెండి
ఆ
నేనైతే ఇప్పుడు దోశ చెప్తాను ఆ దోస కయితే అ మన ముందు రోజు మార్నింగే మన మినపప్పు మినపప్పు నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ అలాగా సో దీనికి మన బియ్యం ఒక టూ గ్లా సార్ టూ అండ్ఫ్లాసెస్ కొని నాన్ పెట్టేససు కుంటాము నాన్ పెట్టేసేసుకుని ఈవినింగ్ టైమ్స్ లో దాన్ని బాగా కడిగేసి అండ్ కొద్దిగా రైస్ ఆర్ బొరగులు వేసేసుకొని మిక్సీ పట్టిచ్చేసి నైట్ అంతా అట్లా పెట్టి మార్నింగ్ కొంచెం సోడా పొడి సాల్ట్ వేసేసి కలిపేసి అండ్ దాంట్లోకి మనము శనగిత్తనాలు చట్నీ అని అది చేసేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఆ పిండి ఆలుప్పు మార్నింగ్ కదా మనకి సట్ అయిపోతుంది అంతా బాగా మనము దోశలో చట్నీనే కాకుండా అంటే ఆలుూ ఫ్రై చేస్తారు ఆలుూ ఫ్రై కూడా చాలా బాగుంటుంది అది మీరు ఇప్పుడున్న ట్రై చేసిన
చేసామండి బాగానే ఉంటుంది ఆలపేతో
ఆ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ట్రై చేసి ఇది కూడా నేను ఇది సాగు అని అంటారు
ఓకే
అది కూడా ట్రై చేస్తుంటారు ఓకే అండి